చెప్పురేగా
హ్మ్
ఎ ప్రోచిన్నవ్ ఇంటికి
ఇప్పుడే ఇలా మూడు అర్ధగంట అయితుంది వచ్చి
అవునా ఏం చేస్తురు ఏటా రాసిండ అంటా టెన్త్ అబ్బాయి
టెన్త్ అబ్బాయి బానే రాసి టెన్త్ అబ్బాయి మరి
ఎలా పడ్డది
గాంధీ
అవునా ఎటాచేసిరంట
లూజ అంట పెట్టి రాయన ఇస్తురంట
అదంతేనా
ఆ
హ్మ్ హు నేను బాగా అనుకున్నా రా నయన ఈడు ఎటా రాస్తుడు ముంది ఆడ పడది స్ట్రిక్ట్ చేస్తారేమో అనుకున్న ఆ రెండు ఇటల్లా స్టిట్ చేస్తారు గవర్నమెంట్ దాంట్లో లూజ్ చేస్తారు లూజే చేస్తురు అంటన మంచి రాసిన అంటానా అన్ని క్వశ్చన్స్ హ్మ్
హ్మ్
ఏడున్నారు మరి ఓరోరు
కెన్ మాచకాడు
హ్మ్ హు శివగాడు ఎం చేస్తుండు
రంటా కాల్
హ్మ్ హు మరే ఎం ఎం తినొచ్చినవ్ రైట్గ కొనుకున్నావు చెప్పులుకిసారాన్న మంచిగా కొనుకున్నావా
కొనుక్కనిగా ఎం చేస్తాం ఇగ కొనుక్కన్నా కొనుని ఎట్టున్నా వేసుకోవాల్సి తప్పదు
ఈసారెట్ట కొన్నావ్
ఇలా ఇజగోల్డ్ ఉండే చూస్ న పట్టిల్ ఉండి సైడ్ పటి
ఆ ఆ
అట్ల
ఆహా వయి ఎ కలర్
అంటే కింద తోడుగా ఇట్లా కింద కానే బ్రౌన్ కలర్ ఉంది ఇట్లా పైనే బ్లాక్ ఉంది ఇట్లా పట్టిలు
ఇప్పుడు వసానవ్ ఇట్ సైడ్ వస్తావ లేద అటే ఉంటావరా
వస్తా ఇలాగన్నా మా ఓడు పోదాం అని కాని నేనే ఉండి ఏం వద్దులే తరువాత వస్త ఒకవేళ నైట్ వస్త ఒకవేళ వస్తే
నైట్ వస్తవ్
అవున
మీ తమ్ముని ఫోన్ లో కూడా బ్యాలెన్స్ ఉన్నాయా
ఆ వేసుకున్నా అంటగా
అదేం తేన
హ్మ్
ఆహా ఇంక రా మరి
ఆ
ఇంకరా మరి మల్లెప్ ప్పుడు ఉ అసలు బాబాయ్ దెల్సా నువ్ ఒచ్చినవని
బావ మా డాడీ ఎప్పుడు ఇంటికెలడోస్త నేను కిరాయి కూడా నెట్టొస్తా ఈడ ఓపెనైన్ది కిరాయికి చెప్పులు గిట కొట్టండి
ఓహోహో మరి నాతోటేమో అ తనేనా
మస్తుగా అంటాడు మనయితే మన మనం అయితే ఏంది దడా
ఊ ఈసారి ఎట్టయినవ్ రా టుముటుముకె అయినవ లేదంటే తగ్గినావ్ రా
తగ్గలే
అట్టనే ఉండు కటింగ్ జేయించుకోలేదా
ఉ ఉ
సరిపైంది ఇంకా నెక్స్ట్ ఏంటిది ఆయనయినా ఈయనయినా ఏంటిది మరి ఏం చేస్తారంటా
ఉహు
మీ తమ్ముడయినా ఇంకో తమ్ముడయినా ఏం జేస్ తడంట
ఇంకో తమ్ముడమో ఇంకో వాటు ఒక వన్ వీక్ ఉండేషి నెక్స్ట్ ఎం సెట్ కోచింగ్ ఎళ్తడట మరి
ఓ ఎంసెట్ కోచింగ్ ఆ మరి ఈన
కాళీ స్ట్రగ్గ్లింగ్
స్ట్రగలింగ ఉహు
ఇప్పుడే ఆళ్ళ ఒదిన మాట్లాడుతుందట ఆయనతోటి
ఏ ఒదిన చినొదిన నా
ఆ న్యూ న్యూ మ్యారేజ్
అదే అంటున్నా నేన్ గూడా ఏవరితోటి
మావొంతోటి
ఇప్పుడు మది మీ ఇంటి పక్ మీ ఇంటి ఎదురుంగ తమ్ముంతోట లేదంటే మీ తముంతోట
మావొంతోటి
ఓ ఏవన్నదంటయో
అయితే మావాడు షాపుకి వస్తు షాపుకి పోయి వస్తున్నట మావాడు మావాడు అటు పోతు ఇమ సాపు ఇంటి కోస్తున్నా ఏ ర
ఆ
బాగున్నావా ఏం చేస్తున్నావు్ తిన్నావా ఎప్పుడు వచ్చేశావు అంటున్నారు
ఆ
నిన్ను చూడలేదా
చూసినట్టు ఉంది ఇందాక ఇందాక నేన బాగా వచ్చి బయటకి అక్కడ డైర్ కోసం పోతుే అప్పుడే నమ్ ముచ్చ వెళ్తేనే ఉన్నాడా ఎ నాడుతతుారు రాట్లే
ఆ
ఎంత
ఈయన ఈయన రాలే పెళ్ళి కొడుకు
ఇంకా రాలేదార నీ కాడికి
నా కాడికి వస్తాడా ఇక
ఇంగ అయిపోయింద ఇగ నీ తోటి
మా తోటి ఎప్పుడో ఆయి పాయ అప్పుడు కాంచీ ఆయిపోయి చెప్పు
అందుక నాల అన్న త ంట నావు
అ
పిన్నీ ఏం చేస్తున్నారు మరి
ఇప్పుడే మామూలుడుకో పెళ్ళకి ఇచ్చిన స్కూల్కిి
ఆహో
చ్చి అమౌంట్ కూడా పడదు ఒక్క మిస్టేక్ వల్ల అసలు మళ్ళా ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది
ఏ మిస్టికు
డటా మొత్తం క్లియర్ చేసి చుండయా అసలు అనుకోకుంటే చేసినా నేను
అంతేనా
ఆ
మల్లెప్పుడు గుర్ పన కదా అక్కడ లేదంటే ముర్రా ముగాది అయిపోయింది తర్వాతనా
హ్మ్ హు చొప్పలేం మన మూడు వటి మూడు మూడు వట్టి
హ్మ్ హు
మహిషివరాజు గరమ్ మా ఇంటి ముందర వీళ్ళు చెక్క దెరుస్తున్నారు
ఓల్ది
పని కండవరలే మా వదినొల్లు చెక్కన మెరుస్తుస్నిడా
అద లేదు లేరా
సేయాల ఫోన్ జేయాలంటే మా అమ్మ మన్ననే జెప్పి నిక నాకు మా మీ ఒదినదే మొత్తం ఇల్లు పన్న చేస్తురంటగా అంట్నాగ ఫస్టే
అవునా వాన్ కేట్లా తెల్సు రా ఏమో మా మమ్మీ చెప్పినాట్టుంది
మీరే ఎప్పుడంటే చంటుడు మీ వదినోళ్ళు పండగా జేస్తారంట ఇంటికి పోకా నువ్ చూసుకోక ఐరన్నామటుండు
ఆ మర్రి ఏ అయినా ఆళ్ళు వాళ్ళ పెద్దన్న వాళ్ళు వాళ్ళ బాబోయోళ్ళు మాట్లాడుకోరంటగా ఆళ్ళ ఆళ్ళు
ఆడుకోరట ఆడుకోరు
హ్మ్ ఇంకా ఇరొట్లు టూ ఫోర్స్ త్రీ ఫోర్స్ కడుతుర్రా నాయినా
హ్మ్ హు త్రీ ఫ్లోర్సా
ఆ త్రీ ఫ్లోర్స్ రొండయినయి కోటుంది
రోడ్ వడదిగా
పడ్డదా ముందల్నా అట్ సైడా
మట్టి బాట్లే తెచ్చినా బా కంచీటు
అవును
ఆ మెటు వార వడ్డది
హ్మ్ హు
అంత రోడయింది మట్టి బాటియే లేదిగా
హ్మ్ హు మళ్లా ఇల రిజల్ట్ ఎప్పుడంటారా
వన్ మంత్స్ టూ మంత్స్ పడతదిరా
మ్యాక్స్ మే లు ఉంటాయ ఉంటా
మ్మ్ మెరనా ఓ సఖియా
మ్మ్ మేలనే టెన్త్ వాళ్ళకు ఉంటది ఇంటర్ వాళకుంటది మళ్ళా ఇప్పుడు టెన్తోళ్లకి మళ్ళా ఇప్పుడుంది మండే ఉందా లేదంట అంటే ఇప్పుడు
మళ్ళ ఇప్పుడు ఇరవ తారీఖు వెళ్తా ఇర పద్నాలుగు క్లాసులు అంటే మళ్ళీ ఐటీ కుందర
బానే గ్యాప్ లోస్ స్న్నా అంట
మస్తు గ్యాప్ ఎగ్జామ్ పన్నెండు రోజులు వస్తున్నాయి
అవునంటా
మళ్ళ ఎండ్ ఎప్పుడు మళ్ళ ఏప్రిల్ ట్వెల్వ్ కే ఆమెకు ఎండు
ఏప్రిల్ ఫోర్టీన్ అనుకుంటారా
ఆ వన్ మంత్ కరెక్ట్
ఏ నువ్వేమన్న అమ్మాయి బ్రదర్ చెప్పినావా నిన్న ఏమో నైట్ నాకు ఏం చేస్తున్నావ రో రోజు జనా అంటుండు
చెప్పలే ఏ చెప్తా
ఇ ఆ ఓ చెప్ ఆ ఆడ ఆ క్యూస్షన్ అడగమను ఈడేమన్న చెప్పిండా అ నేను
దీని గురించా ఇప్పుడు దీని గురించా
ఆ
చెప్పలే అ ఫస్ట్ చెప్ప అేను చెప్పలే
ఇ లే ఇ లే కొంచ చెనాక ఎమౌంట్ అవసర్ అవును అందుకనే ఇంగ ఇప్పుడు ఆయనకు తెలిస్తే ఇంకా క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్ అడుగుతాడు ఆడు
మళ్ళీ చెప్తా పంత ఇదే ఇది మనుషుందిగార ఎట్ల చెస్సారూ అన్యానేసి ఎలా ఉండదియా
జాయిన్ గారా అని
ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్ చెయ్యాలా మనం
పైసలకి ఏం లేదు
హ్మ్
ఆ నా కంతకు ముందు టూకే వొ చినయ్
అంతేనా డైట్ మా నా ఫోన్ పేలో పడతాయా
డైరెక్ట్ మన అకౌంట్ యాడ్చేసి డైరెక్ట్ పడతాయి ట్వంటీ మెంబర్స్ మా ట్లాడు ఎల్ తర్వాత క్క రా తర్వా కొస్తాన్నావ్గా తర్వాతకి రా నేను జేస్తా
నాది ఇండియ పోస్ట్ పేమెంట్ బ్యాంక్గా
ఆ
నాది పోస్ట్ పేమెంట్ బ్యాంక్గా
ను కావాలనుకుంటే వేరే వాళ్ళది దే మీ ఫ్రెండో ఎవర్దోఒకరిది ఈ చ్చనుకుంటా నేను అది గూడా అడగాల్రా నాయన
అయంగ ఇదయితే ఇది గూడా ఓ బ్యాంకే ఎవడు వడుతది వచ్చినంకా కానీ ట్వంటీ మెంబర్ర్సకి అనే సరికి నాకు తమంతు రెట
ఏముంది ఏంగాదు తల్ తొందరగానైనా మాట్లాడొచ్చు
ఇన్నో టెన్ మినిట్స్ ఆ లెవుడు ఎంత అన్నాడు పక్కా అదే ఎట్లాగా వాళ్ళకి స్క్రీన్షార్ట్ తీయాల మాట్లానంకా
ఏంలే ఏంలే ఆళ్లది ఇప్పుడు టెన్ మెంబర్స్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షార్ట్ తీసి వాళ్ళకి పెట్టా లనుకుట
అదే రా మరి టెన్ మెంబెర్స్ తో మాట్లాడి స్క్రీన్ షాట్ తీసుకోవాల్ల ఒకల్దీ ఒకల్దీ ఎట్లా
ఆహా లేదు లేదు ఒకని మ సరేరా ఆగు మళ్ళా చే సాగు
సర్లే పని మీద ఉన్నా అడుగక్యా
ఆ సరే
ఎటోస్తవ్ వీలాటోస్తే
ఆ సరే
హుమ్మ్